ఆ
ఎం చేస్తున్నావ్ తిన్నావా?
ఆ లేదు పడుకుండిపోయా లెస్
అవునా ఎట్లా జరిగింది పండగ నిన్న.
మంచిగానే జరిగింది.
ఆ స్టేటస్ ఏమ్ పెట్ల తమ్ముడు పెట్టిండు. హమ్ బిర్యానీ తీసుకున్నారా నిన్న
అవును బగార రైస్
బగార రైస్ చేసిరా
ఏం చేస్తూ
ఏం లేదే ఉత్తగనే కూర్చున్న
ఎగ్జామ్ ఫీజ్ ఎంత?
ఎగ్జామ్ ఫీజు ఏమో నే థౌజండ్ అంటాల్లు మరి, అది అయితే కాలేజీలోనే సార్ వాళ్ళే కడతారని అంటారు మరి వాళ్ళే కడతారు కావచ్చు. మనం కట్టడు ఉండదు అనుకుంటా.
ఇది ఎందుకు పెట్టిర్రు మరి
ఏమో అసలు ఏం అర్ధం అయితలేదు. ఇయా లా కీర్తి ఫోన్ చేసి నవ్య కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడింది. మాట్లాడితే వాళ్ళే కట్టుకుండ్రు మనం కట్టిన అవసరం లేదని అన్నది ఆ
అక్క ఎవరు నీరజక్క ఫోన్ చేసింది. సారు వాళ్ళకి మాట్లాడాలి, మనమేనా కట్టేది. హ అందువల్ల మాట్ ఏమో నాక అంతా డీటెయిల్ గా తెల్వదు సార్ నీ కనుక్కొని. అన్న ఫోన్ చేయ కానీ
ఆ వస్తాంది హమ్
మళ్ళా ఏదో పేపర్ లిస్ట్ పంపించినాము.
అర్ధంగాలే
మెసేజ్ వచ్చిందిగా, డీటెయిల్స్ ఫీల్ల్ చేయమని.
ఆ పంపించిన, నేను పెట్టి గాంచినపుడు అది కూడా న పక్కనే నన్ను అనుకుని నువ్వు పంపినావా.
ఆ కొన్ని ఫీల్ల్ చేయలే ఒ
ఆహా పంపు మళ్ళా, వాటిని రేపే పంపు అన్నాడు కదా
ఇవాళ సండే కద అని పంపి
ఆ రేపు పంపు ఇయాల చేసి రేపు పపిన్చేసేయి. తిన్నావా మరి,
ఉ మార్నింగే
ఏం కర్రీ
పప్పు
ఆహా ఏందుకు మటన్ స్పెషల్ అయిపోయిందా
నిన్ననే అయిపోయింది
ఉహు
ఎగ్జామ్స్ వన్ మంత్ ఇంట్లోనే ఉన్నది ట్రిప్తి
నెక్స్ట్ మంత్ ఉంటాయి అంట కదా
నెక్స్ట్ మంత్ అంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయి, పది రోజులు కూడ లేదు
ఆ అంటల్లు తెల్వది ఎప్పుడు ఉంటదో ఎప్పుడు ఉండదో అంతా ఆగమాగం ఉన్నది
ఏం చదివినవ్ మరి ఏం చదివి
ఎండకు వచ్చే దానికి ఏం చదువలే దీనికి ఏం చదవలే ఏం అర్ధం అయిత లేదు
నాగూడ అర్థమై అవి ఎంచదువాలో గూడ తెల్వ పద్నాలుగు
ఆ ఆ ఏమో అవి పెట్టిన్నాయి అవే చదువుకోవాలని అంటాన్లు కదా
కావచ్చు మరి
ఉమ్
ఆ అన్ని ఫోన్లు చూసి అన్నడు
చె
గదే పనైతది ఇగ ఎమున్నాది. హెడ్డింగ్ రాస్కొని, సరేపోతు
ఉమ్
పాసైతే చాలే
స్పీకర్ పెట్టినవానే
ఇగ చాన్స్ ఉండది ఇళ్ళ
గదే మరి నా వాయిస్ నాకే ఇనవడుతుంది
ఉ
ఉమ్ జో ఫోన్ చేసింద
లేదు మొన్నప్పుడో మెసేజ్ జేసిన పండ గారో
ఆ
ఏం చేస్తుల్ మమ్మీ వాళ్లు
ఏం లేదు మమ్మీ పనికోయి అచ్చింది పండుకున్న ఉత్తగనే మేం టీవీ చూస్తున్నా డి ప్రోగ్రామ్ వస్తు చెన్నే చూతను
మా అమ్మ కూడా పని కెళ్ళచి పడుకుంది
ఆ పొద్దున్నే పోతళ ఇప్పుడు వచ్చారు ఇంత ము టూకి కర్రీ అది ఆలు
పో ఉద్దేశాలే మనన్నాయా కో వేస్తు
టక్సిట్లా జనా ఏవారు కా అలాకే
అలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు
లేదు చేయలేదు నేను
హాల ద సచ్చ పాసే తులి
అవి పెడతారు
లోకాలున్నతున్నారు అంతా
తవాలంగే మెటరగా
చె తప్ప ఫేమి లే అండ
ఆ
అలాకే ఎప్పుడు వెడతారు ఉాన్నా
మనక వ ఉ
సోది ముోకాాల ఉన్నడా అంత వెకలా ఏమస్ సోమ్య వాళ్ళకి రేప్పు అని చెప్పారట మరి అయితే లేదుగా
సంబంధం లేదుిన
స చిరా కొటీకానీ
పాాల మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు
ఆ
పేలి చేేసుకుంటెఐపోత
చేసుకోవే సప్పటిక నేను వస్త నీ పెళ్ళలిికి.
నచ్చే ఏమన్నా చేసుకొని వెళ్ళిపో అలా కిగ్రేట్ నచ్చుదా బ కా ఉంటే పేరనట్స్ కి మేలు.
ఆ అందుకనే చదవాల్సి వస్తుంది.
వళ్ళ కోషన్ చదువుదామంటే వాళ్ళు ఛాన్స్ ఏ ఉండట్లేదు. మగడం
ఆ
ఏం చేసుకొని బతుకుదమంటే కుడ ఏం చేద్దాం.
పిచ్చి లేపుతాళ్ళు ఇ అంత సోది సోది ఆ వాళ్ళకు రేప్ అని చెపుతాళ్ళ మెయిల్స్ రాలే ఏం రాలే ఇంకా.
అర్థం కాలే
సౌమ్య వాళ్ళకి రేపు అని చెప్పిర్రు కదా ఎగ్జామ్ మెయిల్స్ రాలేదు. ఏం రాలేదుట ఏడుంటది ఎగ్జామ్ ఉండనే ఉండదు. మెయిల్స్ వస్తేనే ఉంటది. ముందు రోజు
ఆమె ఇంటి పోమ్మనపోయినవు ఆస్ మొకాబత్
అది వాళ్ళ ఇష్టం మనం ఎందుకు చెప్తా చెప్పు.
వన్ మంత్ అయింది. పాపం ఎగ్జామ్ పెడతా పెడతా అని చూపి ఆమెకి.
ఆ ఆమె మొన్ననే పోదాం అనుకున్నదట, ఇగ నెక్స్ట్ మండే ఉంటదనింటే ఆగిందంట ఫుడ్ మంచిగా ఉంటలేదు రూమ్ లో మొత్తం ఉడక పోస్తుంది. పిచ్చిలేసి
కాదు కన్ఫామ్గ కరెక్ట్ ఒక డేట్. చెప్తే అయిపోయేదానికి ఒకరు ఒక వన్ వీక్ అంటారు. తర్వాత వన్ వీక్ అంటారు. తర్వాత వన్ వీక్ అంటారు. పాపం మూడు మూడు వీక్స్. అయింది
మ్మ్ ఏం చెప్పట్లేదు ఏమో